ఆహ్.
హలో.
ఏం చేస్తున్నారు అక్క కాలినే ఉన్నక్క
అవునా
ఉమ్
ఏమేం ప్లేస్ తిరిగినవ్ అనే ఇప్పటి వరకు ఏమేం ప్లేసెస్ తిరిగినవ్
అంటే మరీ అంత ఏం వెళ్ళలేదు జస్ట్ హైదరాబాద్లా. చిన్న చిన్న టెంపుల్స్ కి వెళ్ళినా అక్కడే మినీటిడిడి. ఇంకా జూబ్లీ హిల్స్ పెద్దమ్మతల్లి టెంపుల్.
అవునా బాగుంటద అక్కడ నేను వెళ్ళలే అది ఒక్కటి.
బాగుంటదాక్క. ఇంకా బల్కంపేట వెళ్ళమ్మ టెంపుల్ చాలా చాలా ఉంటంది నార్మల్ టైమ్ లో కూడా మస్తు క్రౌడ్ ఉంటది
ఆహా
ఉమ్
వేళలే
ఆ బాగుంటది ఇంకా ఇక్కడ హిమయత్ నగర్ లో చిల్కూరు బాలాజీ టెంపుల్ ఉందిగా
ఆ ఆ తెలుసు తెలుసు ఆ ది వెళ్ళొచ్చా రీసెంట్ గానే
ఉమ్
బీటెక్ ఐపోయేలోపు వెళ్ళిపోవాలి
వెళ్ళండి బాగుంటాయి ఇంకా బాలకం బల్కంపేట వేలమ్మ టెంపుల్ కూడా
ఆ
అవి నార్మ నార్మల్ టైమ్ లో కూడా మస్తు రష్ ఉంటది
ఆహా
టెంపుల్స్లో
ఆహా
అయ్యో ఇంకా అంతే చార్మినార్ ట్యాంగ్ బాండ్ మ్
లెట్ సీ ఇంకా వన్ ఇయర్ ఉందిగా మీకు
వన్ అండ్ ఆఫ్ తిరగాలి ఇంకా చాలా ఉన్నాయిగా ప్లేసెస్ శిల్ప రామం కి కూడా వెళ్లినా కానీ అరుణాచలం ఇంకా కేరళ లో ఇది ఉంది గా పద్మభూషణ స్వామి టెంపుల్
ఆ
అక్కడికి అక్కడికి ఎళ్ళాలి
నార్మల్ గా ఫ్రెండ్స్ తో ట్రిప్ప లేకపోతే ఫ్యామిలీ ట్రిప్ప
ఫ్యామిలీ ట్రిప్ కొన్నినే ఉన్నాయి
ఆహా
ఎల్లమ్మ టెంపుల్ ఫ్యామిలీ ట్రిప్యే పెద్దమ్మ తల్లి టెంపుల్ ఫ్యామిలీ ట్రిప్పే
ఆహా
ఈ చిలుకూర్ బాలాజీ ఫ్రెండ్స్ తో వెళ్ళిన
ఆహా
అంతే అదొకటే శిల్పారామం కూడా ఫ్యామిలీనే ఈ వరంగల్ లోనే ఉంటా కాబట్టి చిన్న చిన్నగా అవీ కావర్యిపోతే అవునవును
మ్
మ్
ఏ ఔట్ సైడ్ అంటే ఇంకా కేరళ ఒకటేనా
ఉమ్ ప్రెజెంట్ అయితే అక్కడికి వెళ్ళాలని ఉంది.
ఆహా
శివరాత్ర్రిలో ఈశా ఫౌండేషన్ అవును
ఈషా ఫౌండేషన్ ఏళ్ళాలి అది గుడా
కానీ అవి కొంచెం బడ్జెట్ ఎక్కువ గదా సో అది టైమింగ్
బట్ అప్పుడు ఉంట్ చాలా రష్ ఉంటదేమో మ్యాక్స్ నార్మల్ టైమ్ లో అసలు ఉండనే ఉండదంట క్రౌడ్ శివరాత్రి టైం లో ఒకటి అది గూడ మి నైట్ అది పెడతారు కాబట్ ఉంటదంట మరి మేయి మనక్ పాసెస్ దొరుకుతయో గూడ ఆ దొరుకతాయో దొరకవొ గూడ తెలీదు
ఉమ్
మొత్తం విఐపి పాసెస్సే ఉంటాయంట ఆ టైం లో
కానీ ఒక అట్ సైడ్ ఒక ప్లేస్ కి వెళ్తే మనం ఒక ఫోర్ ఫైవ్ కవ కవర్ చేసుకునేటట్టు ఉండాలి ఒకటేసారి ఇంకా వన్ వీక్ అయిపోయినా గుడా ఇప్పుడు మనం స్ ఆ నార్త్ సైడ్ వెళ్తే ఒక ఫైవ్ ప్లేసెస్
ఆ
ఇట్లా చూసుకుంటే
వెళ్ళొచ్చు ఇక్కడ కూడా నార్మల్ మనం తిరుపతి నుండి స్టార్ట్ అయ్యాం అనుకో తిరుపతి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నార్మల్ ఇ వన్నీ కవర్ అయిపోతాయి ఇగ. అరుణాచలం రామేశ్వరం అవన్నీ లైన్ గ ఎల్పోవచ్చు ఇంకా
ఉ
బట్ ఫ్రెండ్స్ తో బాగుంటది. ఆ పాండి చేది హ హ
పర్ఫెక్ట్ అరుణాచలం తర్వాత పాండి చెర్రీనే గ కానీ అవి ఫ్రెండ్స్ తోనే సెట్ అయితయి ఇగ తిరుపతి అవంటే ఫ్యామిలీతోనే అయితే ఓకే గాని
పాండిచ్చేరి ఫ్రెండ్స్ అయితేనే గోవా బీచ్
అవును ఉ
లెన్ని ఎస్తం అసలు
అస్సలే ఎంజాయ్ గూడ చే లెవ్వు ఫ్రెండ్స్ తో అయితేనే ఎంజాయ్ చెయ్యొచ్చు
కేరళలోనే మస్తు ఉన్నాయి ఇంకా టూరిస్ట్ ప్లేసెస్ గానీ మనకి గైడ్ ఉంటే మంచిగ ఉంటది అసలు
మనమ్ ఎళ్తే ఏదైనా ఒక వెహికల్ తీసుకొని వెళ్ళాలి లేదంటే ఇట్లా ఉంటారు గదా మ్ ట్రిప్ కి తీసుకొని ఏళ్ళే వాళ్ళు
బస్సెస్ ఉంటాయి గ కొన్ని సపరేట్ బస్సెస్ అట్లా ఎల్ తే గూడ బెటర్
కంటే వాళ్ళందరూ మనకి మన ఏజ్ కి దగ్గట్టు ఉంటరు. ఫుల్ వైబ్ ఉంటది ఇంకా
పేరెంట్స్ తో అయితే మనం డివోషనల్ తప్పితే ఏడీకి వెళ్తాం ఇంకా
ఆ మన కజిన్స్ తో వెళ్ళినా గూడ బానే ఎంజాయ్ చేస్
ఆ కజిన్స్ తో ఎల్లిన మంచిగ నే ఉంటది. కానీ కజిన్స్ ఒకసారి అవేల్ ఒకరుంటే అవె ఒకరుంటే ఒకరు ఉండరు. అంతే ఇగ క్యాన్సల్ అయితేనే ఉంటాయి హుమ్
మా దాంట్లో అయితే అందరు ఇప్పుడు ఇగ ప్రజెంట్ అయితే త అందర్ స్టడీ మీదనే పడినారు
ఆ
ఉమ్
వుండదండి నీ ఏజ్ ఎంత నీ ఏజ్ పదక్
ఒక టెన్ మెంబెర్స్ అట్లా
ఆహా
ఉ ఇక మీద అందరూ నా కొంత పెద్ద అక్కయ్ వాళ్ళు అన్నే వాళ్ళు
ఆ
ఉమ్ అంతే వాళ్ళతోని మనకి నార్మల్ టైమ్ లో అంటే సెట్ అయితది కాని అట్లా ఫ్యామిలీతోని వేళల అం
ఉ ఎంత కజిన్స్ ఉన్నా కూడా మనం అంత ఓపెన్ అప్ ఉండలేము ఫ్రెండ్స్ తో ఉన్నా ఓపెన్ అప్ అనుకుంటామ్ గాని
ఆ ఫ్రెండ్స్ కూడా మనకి మంచి ఉండాలి మన తో ఒకలాగా ప్లస్ ఇంకా వేరే దగ్గరి కేళ్త ఒకలాగా
ఆ
ఇరిటేట్ అనిపిస్త
అవును నార్మల్గా ఉంటే ఓకే కొంతమంది గ్రూప్స్ కట్ తింటారు అది ఇది చేస్తే అట్లు ఉండ బుద్ది కాదు
అవును ఒక ఒక ఒక గ్రూప్ లో ఫోర్ మెంబెర్స్ అయినా త్రీ మెంబెర్స్ అయిన ఉంటే సరిపోతది అంతకుమించి అసలే ఉండదు
అందులో అందులోనే మళ్ళీ ఈ టూ మెంబర్స్ ఒక గ్రూ ఈ టూ మెంబర్స్ ఒక గ్రూప్ ప్పలా అంటారు
ఓపెన్ అయింది అంటే ఇక్కడికి వచ్చాక ఫార్మసిలి ఫార్మసీకి వచ్చాక ఫస్ట్ మేము ఒక ఫైవ్ మెంబెర్స్ ఉండే ఆ ఫైవ్ మెంబర్స్ కస్తే సెవెన్ మెంబర్స్ అయిన్ర సెవెన్ మెంబర్స్ కాస్త నైన్ మెంబెర్స్ అయిన్ర ఆ నైన్ మెంబెర్స్ లో మళ్ళీ టూ మెంబెర్స్ త్రీ త్రీ మెంబెర్స్ వన్ మెంబర్ అట్లా డివైడ్ అయింది ఉ అట్లుంటదిగ మరీగా ఫస్ట్ ఇయర్ లో ఫస్ట్ సెమ్ లో కొంతమంది క్లోజ్ అయితరూ మళ్ళీ సెకండ్ లో సెకండ్ సెమ్ లో అంత మంచిగా ఉండరు మళ్ళీ థర్డ్ సెమ్ లో ఓకే ఓ కే ఉంటారు అట్లా ఎందుకు బిహేవ్ చేస్తారో ఏమో
ఏ అందరి మైండ్ సెట్స్ ఒకేలాగా ఉండవు ఇంకా అంతే ఉ మన మైండ్ సెట్ లెక్క అందరు ఉంటారని మనం అనుకుంటాం గాని అస్ సలు ఉండరు కద క క్వదు ఒకర్ ఒకరిది
ఉమ్ ఇంకో కొంద మా ఇంకొక బ్యాచ్ ఉంటది కొంతమంది ఫొటోస్ ఎన్ని ఫో టోస్ తీసిన అసల్ నచదు ఇంకా ఇంకా ఆ ఇంకా ఇంకా ఫొటోస్ తీమంటారు సరే పోనీలే అని మనందిస్తాము ఫొటోస్ బరలేదనేసి మన ముంగటె డిలీట్
ఆ ఒక్కటి కూడా మంచి రాలే అంటే ఎంత హట్టింగ్ అన్ పిస్తది అసలు
క్వ మా గ్రూప్ లో గామే ఉంటది థౌజండ్ పిక్చర్స్ తీసుకుంటాది అ క ఒక్క వన్ పిక్ కూడా బారాలె అంటది వన్ డే లో ఆ ఒక్క ఫొటోస్ మినిమం ఫైవ్ హండ్రెడ్ ఉంటది బయటకు వెళ్తే
వామ్మో
దాంట్లో ఒక్క ఫోటో బాగారాలే అంటది అన్ని డిలీట్ చేస్తనే ఉంటది కొన్ని ర్యాండమ్ గా వచ్చినాయి మంచిగనే ఉన్నయి ఉంచుకోవచ్చుగా
ఆ అప్పుడు అనాలి ఫేస్ ఫేస్ ఎట్లుంటే అట్లా వస్తాయని అనాలి
మేము మే ఇంకా ఆ అదే అన్నం చాలా టైమ్స్ అంటే మరీ అట్లా అనుకో అనలేగాని మనం ఎలా ఉంటే ఫొటోస్ల అట్లనే వస్ స్తం అనేషి అంతే ఇగ
అటువంటప్పుడు పర్సనల్ ఫోటోగ్రాఫర్ని పెట్టుకోవాలి
లేదంటే ఫోన్ అయినా మంచి చ ఉంచుకోవాలి ఐఫోన్ లాంటివి ఉమ్
ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ని పక్కల పెట్టుకోవాలి మరి
ఉమ్ ఎన్ని ఫోటోస్ ఇష్ తీసిన నా సాటిస్ఫాక్షన్ ఓ
ఏదో ఒక ఫోటో మంచిగా వస్తే చాలనిపిస్తది మనకి
అవును నాకు గుడ అంతే
మనం మళ్ళీ అ పోస్ట్ చెయ్యము ఏం చెయ్యము
పోస్టు చేయం జస్ట్ అది ఒక బర్త్డే అప్పుడే అంతే అ అది ఒక్కటే నేనైతే అ మళ్ళీ మా ఫ్రెండ్స్ కూడా అప్పుడప్పుడు ప్పుడ అంటారు అసలు ఉన్నావో లేదో ఒక డిపీ ఉండదు స్టేటస్ పెట్టవు స్టోరీ పెట్టవు ఓన్లీ స్నాప్ స్నాప్ లో మాత్రమే కనిపిస్తా నేను వాళ్ళకి అది కూడా బ్లాంక్ స్నాప్ దాని నుంచి మళీ ఏం పెట్ అం మరి అంత సోషల్ మీడియాలో మనని అట్లా హైలైట్ చేసుకోవద్దు గా
ప్రైవసి ప్రైవసి
ఆ ఇగ కొందరుంటారు వన్డేలా ఇన్ని ఫొటోస్ పెడతారు అక్క అసలు ఈ రోజు దిగుతరు ఈ రోజు స్టేటస్ పెట్టాల్సిందే
ఆ అకేషను
మ్
ఊకే దిగుతారు ఫొటోస్ కాలేజ్కెళ్ళామానేసి పెడతరు ఇంకా ఆ
అది మళ్ళి ఒకటే ఓకే అక్క
ఉమ్